లో
ఆ ఇనిపిస్తుంది
ఇనిపిస్తుందా క్లారిటీగా ఉందా ఇ స్ స్లోగా ఉందా
ఇందాకాడి దాని మీద కొంచెం తక్కువుంది బాబాయ్
కదా కొంచం లైట్గా
లైట్గా
పొగలో ఉంది ఎన్ని పూరీలు తిన్నారు
ఆ తిన్నాం తిన్నాం చాలా టేస్టీగా ఉంది బాలాజీ బాబే చేస్ అ
మూడు మూడు తిన్నారా మా పాప ఎన్ని తిన్నదో
మీ పాప నాలుగో మూడో తిన్నది మూడు తిన్నదను ఉంట ఆ
రివ్యూ రేటింగ్ ఇచ్చిందా
ఎక్స్ప్రెషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి మరి
అదేలే ఏం చేతున్నారు కాబ్రులు చెప్పుకుంటున్నారు ఎవిడు స్నానానీకకి కూడా పోవట్లేదు
ఆ వాళ్ళు సంథింగ్ ఏదో మర్డర్ల గురించి దాని గురించి మాట్లాడుకుంటున్నారు మాసే డీప్
వీళ్ళందరసా అవును మీరు వేడిళ్ళు పెట్టి సానా స్టార్ట్ చేస్తూ పోయేది కదా నైన్ థర్టీ అయిపోయింది
స్నానాలు మరి ఇప్పుడు వైరా వెళ్ళట్లే ఎవరు
ఆ
వైరా ఎళ్లట్లే
ఇక్కడేనా
కాదు ఎవరింటికి వాళ్ళే అనుకుంటే బాబాయ్ వాళ్ళు రేపు పీటల మీద కూర్చుంటున్నారంట శ్రీ రామనవమి కీ
ఆహా
సో ఇక వైరా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది
ఇక్కడే భోజనం చేసి ఇటు నుంచి పరరా
అంతే అనుకుంట నక్ తెలిసి
అదేలే
ఇందాగే డిసైడ్ అయ్యారు వీళ్ళు
ఆ హ మేము అటుఇటు కాకుండా అయిపోయినామా అయన ఏముంది ఎట్లా ఉ మనుకుందాం నారాయణమ్మ గారి కోరిక మీదకి
ఇంకా ఒక రోజు ఉండమంటుంది బాబాయ్ నువ్వు బయటకి అస్తే అయిపోయినట్టే రేపు ఒక్క రోజు ఉండి ఎల్లుండి ఎళ్ళిపోమంటుంది అందరిని
మంచిది మది కుదరదు రేపు వెళ్లాల్సింది ఇయ్యాలా సాయంత్రం బయలుదేరిపోతా
మేము కూడా వెళ్ళిపోతున్నాం మధ్యాహ్నం తినేసి
నువ్వు రేపు ట్రైన్ బుక్ చేసుకొని నువ్వుయడుంటావ్
ఆ అవును ఆ ట్రైన్ కూడా ఏం కాదు పోతే పోనీ అంటున్నారు
ఆ
ఉమ్
రెండు వందల రూపాయలు ఎవడిస్తాడని చెప్పు
అదే గదా
నువ్ ఇస్తావా నువ్ ఇస్తావు డబ్బులు అంటే చాలు వాళ్ళు వెనకపోతారు ఫస్ట్ డబ్బులు రొండోదలరూపాయల ఇయ్యండి అందర్ ఫస్ట్ నా టైం వేస్ట్ చేశారు దానికికో రెండు వందలు నాలుగు వందలు ఈయాండి
అవును ఆల్రెడీ అసలుకే వీళ్ళకు కోసం త్రీ డేస్ నేను కాలేజ్కి ఎళ్ళలేదు
ఏం లే మధ్యాహ్నం సాయంత్రం అందరూ బయలుదేరతర్
అంతే
ఎక్కడ వస్తా పెరిగే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి గా ఎందుకు ఇయన్నీ
ఆ చెల్లికి కూడా ఉన్నాయి ఎళ్ళాలి
ఆ మళ్ళీగా బయలుదేరిపోతా అందుకేటికెట్ క్యాన్సిల్ చేసి సరదా కబుర్లు చెప్పుకుంటున్నారిళ్ళు
అవునవును
ఆ అర్థమైంది అదే చూస్తున్న ఏంటి హడావడి ఏం లేదు అబ్బా నిద్రే వస్తుంది పడుకుంటా మీకు దోమలుకుట్టినాయ
నైట్ ఆ దోమలు కుట్టాయి ఫుల్ చలి పెట్టింది కూడా నైట్ మిడిల్
పాపం మా అమ్మాయి ఎట్టె చేయి చూపెడుతుంది మొత్తం దోమలు కుట్టేసినాయి
మీ అమ్మాయి అవును మీ అమ్మాయి కూడా కుట్టినయ్
ఆహా ఒకే కుట్టినాయ్ అంటుంది మరి బాగ కుట్టినాయ్ చూపిస్తుంది చెయ్ ఎవడ్రా వీడు
వాడింటికి వెళ్దాం అని గొడవ వడతాండు
ఆ
ఆ వాడి ఇంటికి వెళ్దామని గొడవపడ
నువ్ దూరంగా ఉండు వాళ్ళకి వాళ్ళ సౌండ్ వినపడుతుంది
ఆ ఆ
కొంచెం పక్కకు మళ్ళీ కాలు రిజెక్ట్ చేస్తాడు సౌండ్లు ఎక్కువస్తే ఒక ఐదు నిమిషాలు అయితే కాలు అయిపోతట్టు అనవసరంగా మళ్ళీ ఇంతసేపు మాట్లాడే వేస్ట్ ఇంకో సిక్స్ మినిట్స్ మాట్లాడుతే అయిపోతది
ఇంట్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది
అవును అన్నీ కూరగాయలు చింత చిగుర్లు అన్నీ ఈడే
అవును
గోసుకుంటాం తింటాం వండుకోటం హాస్టలు ఎంత ఫీజు మీది
లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజను ఇప్పుడు వన్ లాక్ ఇయర్ వన్ లాక్ ట్వంటీ థౌసను
ఒక్క ఇయర్లోనే ఫిఫ్టీన్ థౌజండ్ పెంచిండా వాడు
ఫిఫ్టీన్ థౌజండ్ పెంచిండు నెక్స్ట్ ఇయర్ మరి ప్రైవేట్ హాస్టల్కి వెళ్దాం అనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ మేము
ఆ
ఏమైతదో మరి చూడాలి
ప్రైవేట్లో ఎంతుంది ఫైవ్ థౌజండ్ ఆ సిక్స్ థౌస్ ఎంత ఉంటుంది
ఏమో టోటల్ అయితే సెవెంటీ థౌజండ్ మంచి హాస్టల్ అయితే ప్రైవేట్లో
అదేలే సిక్స్ థౌజండ్ యావరేజ్గా ఉంద అన్నారు సిక్స్ థౌజండ్ అట్లా మంచిగుంటే తీసుకోవచ్చు
ఉమ్ కానీ ఫుడ్ ఇక ఎక్కడైనా అంతే ఉంటుంది మరి
వీడు మరి తో పిడు లక్ష ఇరవై వేలు తిండి ఏమి తింటున్నారనీ
అవును బాబాయ్ ఫుల్ వేస్ట్ అసలుకి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కట్టి
వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అంటే ఉండేది పది నెలలు నెలకు పన్నెండు వేలా
ఆ
సంసారం పెడుతది పన్నెండు వేలతో
అదే కదా మళ్ళీ ఏమన్నా అంటే జిమ్ ఉంది లిఫ్ట్ ఉంది
ఆ
ఈ ప్లేయింగ్ ఏరియా ఉంది అదేగా ఆ జిమ్ లో అయితే ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు బాయిస్ ఫుల్ యూస్ చేస్తున్నారు
ఆ
కొంతమంది యూజ్ చేస్తున్నారు
నీకు సపరేట్ టైమ్ వాళ్ళకి సపరేట్ టైమా
ఆహా లేదు వాళ్ళకి సపరేట్ జిమ్ మాకు సపరేట్ జిమ్
ఆ రెండు జీమ్స్
హ్మ్
మరి పర్వాలేదులే కానీ మరి లక్ష లక్ష ఇరవై వేలు అంటే ఎవడు కడతాడు తినేది ఏమన్నా ఉందంటే తినేది లేదు పెట్టేది లేదు
ఏసీ కూడా లేదు బాబాయి మళ్ళీ ఏసీ కూడా లేదు మళ్ళీ
ఆ ఏసీ కూడాలేదా
లేదు ఏసీ
వామ మా హానీ పాప ఫిజే లక్ష నలపైవేళ్ళు విత్ చదువుతో ఏసీ క్యాంపస్
లాస్ట్ మరి ఈ ఇయర్ పెడతా అన్నారులే గాని ఎవరు ఒప్పుకోలే ఏసీకి ఎక్స్ట్రా ట్వంటీ తౌసండ్ అంటా ఏసీకి
వామ
ఇగ ఆస్తులు అంబేసుకోవాలి
వద్దులే ఫీజు కాలేజ్ ఫీజ ఎంత
కాలేజ్ ఫీజు వన్ లాక్ థర్టీ థౌజండ్ అనుకుంటా
వన్ లాక్ థర్టీ తౌసండ ఇ బధే దాడిే
నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతాడు కావచ్చు ఫోర్ ఇయర్స్ ఒకసారి పెంచుత పెంచుతారు గా
అవునవును మీది కూడా టాప్ టెన్ కాలేజి ఆ ఎంతో ఉంది మీది టాప్
ఆ టెన్ లో వచ్చిందంట ఇ ఇయర్
ఆ ఆ
ఇ ఇయర్ టెన్త్కి ఒచ్చిందంట
అవున అవును టాప్ టెన్ లో ఉన్నట్ ఉంద పోయిన సార్ ఎక్కువే ఉంది ఈసారి టాప్ టెన్ లో వచ్చినట్టుంది నేను స్క్రీన్షాట్ కూడా తీసా అది ఎక్కడో పేపర్ లోనే ఎక్కడో వచ్చింది ఫీజులు ఇచ్చాడు టాప్ టెన్ కాద్ కుండా దాన్ని మీ నెంబర్ ఒచ్చేసరికి పదమూడో పద్నాలుగు ఎంతో సమ్ ఉంది వరుసగా ఫీజుల్లో ఫస్ట్ సిబిఐటి ఏ వాసవి అవన్ని వున్నయ్ ఫస్ట్
ఊహ్మ్
లాస్ట్లు ఉన్నటుంది మీది లాస్ట్లో అంటే పదమూడో పద్నాలుగు పన్నెండు అట్లా ఆ రేంజ్లో కనపడ్డది ఇది
నెక్స్ట్ ఇయర్ గానీ ఆ నెక్స్ట్ ఇయర్ గానీ యూనివర్సిటీ చేస్తా అంటున్నారు
యూనివర్సిటీ దీంతో ఉపయోగం ఏంటంటే
యూనివర్సిటీ అంటే ఇగ వాళ్ళకె అన్ని రైట్స్ ఉంటాయి పేపర్ అన్ని థీసుకొని వాళ్ళ కరప్షన్ జేస్ కోచ్చు డిఫరెం ఆ ఇప్పుడు కూడా ఎటానమస్ ఏ కాకపోతే అప్పుడు ఇంకా
సొంత కోర్సులు ఇయన్ని పెట్టుకోటానికి ఉంటది. అంతేగా ఆహా
లింగ్లు గూడా గడుతున్నారోయ్
పెద్ద క్యాంపసా
ఆ పెద్ద క్యాంపస్ ఎ
ఆహ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంకో టూ ఇయర్స్ చదవాలా? ఇంకో టూ ఇయర్స్ సదివితే అయిపోతది కోర్సు.
ఊమ్ అంతే
ప్లేస్మెంట్స్ ఏవన్న ఒచ్చినయ ఈ సారి?
లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్లో ఒకలికి ఫిఫ్టీ ల్యాక్స్ ఒచ్చింది. ఇ ఇంకలికి తట్ థర్టీ లాక్స్ ఒచ్చింది, మిగతాయి ఒక టు టెన్ ల్యాక్స్, ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయనుకుంట మరి
ఆహా క్యాంపసేనా
క్యాంపస్సే
క్యాంపసోళ్ళు వీళ్ళు బయటకు బోయి గూడా కోడింగ్ నేర్చుకుని ఒతన్నారా ఎట్లా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అయ్యన్నీ ఉండాలనుకుంటా
అవును ఉండాలి బాబాయ్
ఇంగ్లీషు సపరేట్గా ఏమన్నా ఉన్నాయా? కోర్సులు మీకు నేర్చుకో
ఆ ఇంగ్లీష్ కి ఉంటది, కాకపోతే సబ్జెక్ట్ ఉంటది.
ఆహా మీకు సపరేట్గా కమ్యూనికేషన్ మీద ఇంగ్లీష్ మీద సపరేట్ క్లాసులేమనా బెడతారా?
ఆ పెడతారు ఉంటది ప్రతి సెమిస్టర్కి ఒక ఇంగ్లీష్ క్లాస్ ఉంటది.
క్యాంపస్ సెలక్షన్స్ కోసము వాళ్ళు రెడీ జేపిస్తారు కదా! మిమ్మల్ని గ్రూప్ డిస్కర్షన్స్ లు ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉంటాయిగా. దానికోస్
ల్యాబులు కూడా పెడతారు. ఇంగ్లీష్ కి
అదేలే ల్యాప్టాపు వాడు క్లాసు బోర్డా, డిజిటల్!
ఏంటిది
డిష్ క్లాస్
క్లాసా ఆ డిజిటల్ బోర్డ్ ఓకే డిజిటల్ ఆ
ఈ మధ్యేడో ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసి చెప్తున్నా అంటే నీ కోర్స్ ఏంటిది ఏ ఏ
సి సి ఎస్ ఇ
సి ఎస్ ఇ అదేలే ఆ అదే అద కా గోక్రాజ్ గంగరాజ్ రెండు ఒక అద్దబ్బాయి ఉంటాడుగా అక్కడ వాడు ఏ ఐ యో ఏదో అన్నడు. ఏటెక్ ఆ
ఏఐ ఎంఎల్
ఏఐ టెక్ ఆ
మెషిన్ లెర్నింగ్, ఏ ఐ అనుకుంటా
అవునవును కోకరాజ ఈ ఈ సంవత్సరం జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్
ఊహూ
అంతే నువ్వంతకు ముందే జాయిన్ అయినవు కాబట్టి వన్ ఇయర్ నువ్వు టూ ఇయర్స్ అయిపోయినట్టే. ఇంకొక టూ ఇయర్స్
అవును
అంతేగా ఓకే కాలు పదకొండు నిమిషాలు దాటుతుంది గా? కాబట్టి నేను కాల్ కట్ చేస్తున్నా ఈ కాల్తో నాలుగు కాల్స్ అయిపో
ఆ సరే